హలొ
అ బావున్నారండి
ఉమ్ బాగున్నాను బ్రో మీరు ఎలా ఉన్నారు
బావున్నాను నువ్
ఉమ్ ఎప్
నేను అలాగ పడుకోని ఉన్నాను అనమాట అంటే కొంచెం ట్రైనింగ్ అయింది కద కొంచెం అలిసిపోతే
అహా ఓకే జర్నీ చేసివ
ఆవును జర్నీ నిన్నే వచ్చి నామింటికా నించి మళ ట్రైనింగ్ క్లాసులు హడావుడి ఎంత అనమాట అందుకనే సలాగా జస్ట్ రెస్ట్ తీసుకుంటా ఉన్నాను
ఓకే ఓకే
ఉవ్
ఉమ్ తిన్నరా
లేదు నువ్ మా ఫ్రెండ్స్ వస్తారు మేము రైస్ పెట్టుకుంటాము పికిల్స్ ఉన్నాయి పెరుగి తెచ్చుకని తినేస్తాము బయట ఏమైందంటే నేను జస్ట్ బయట తిన్నాను కడుపూ ఉబ్బరంగా ఉందన్నమాట అది వాళ్ళు ఏమైన యాడ్చేస్తారేమో హో టెల్సా లా
యాడ్ చేసేది కాదు కాని ఏంటంటే ఆయిల్ వాళ్ళు యూస్ చేసిందే యూస్్ చేస్తా ఉంటారు అది కాకుండా మసాలా ఫుడ్స్ ఏమన్నా ఉంటే మసాలాస్ ఎక్కువ వేస్త ఉంటారు ఆ కొంచము కచా పిచ్చా ఉంటాయన్నమాట. వెజిటేబుల్స్ ఏమి కొంచెం ఫ్రెష్గా ఉండవు. యూస్ చేయరు. ఫ్రెష్ గా ఉండేటివి సో దాని వల్ల కూడా ప్రాబ్లం రావచ్చు
రైస్ లో ఎమని ఆచ వచ్చేస్తారా వాళ్ళు రైస్ ఒకటే నేను కొంచెం తీసుకొని పెరిగేసుకు తిన్నాను అమ్మిన కాని
రైస్ అది కొంచమూ రైస్ అది కొంచమో గట్టిగా ఉంట మనలా వాళ్ళు మెత్తగా ఉంచుకోరు కదా. కొంచెం గట్టిగా ఉంచుకుంటారు. సో అందువల్ల వాళ్ళు మనమంత మనము ఒక ఫైవ్ మెంబర్స్ ఒక ఫైవ్ మెంబర్స్ కి కుక్ చేసుకుంటాం ఇంట్లో లో అలా కాదు కదా రా చాలా మందికి ఒక వంద మందికి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ కి అట్ల చెయ్యాలి కదా సో అదేంటంటే వాళ్ళు హాఫ్ బాయిల్ రైస్ మాత్రమే, హాఫ్ హాఫ్ వరకు ఉడికించుకుంటారు. హాఫ్ బాయిల్ అట్లే వంపేసి మళ్ళీ దాన్ని హీట్ చేస్తారనమాట లైట్గా
వరే వరే వరే వరే ఆహా అవును అదే మీరు అన్నిందే జరిగన్నది క్క
ఉ ఉ
ఆహా ఆహాహో అదే నేను ఏమైందంటే ఉ ఉ అద్ చల్ వచ్చిన రోజు వచ్చిన రెం టు రోజు నేను వేరేప్లేస్ కి వెళ్ళినాము అక్కడ పెద్ద కార్పొరేట్ కంపెనీసు ఆ కార్పొరేట్ కంపెనీస్ కి వెళ్ళాం అనమాట. వెళ్ళి అక్కడ చాలా బాగుంటుంది. వెజిటేరియన్ ప్యూర్ వెజ్ అంటే వెళ్ళి, నిన్న ఫుల్ వన్ థర్టీ రూపీస్ ఇచ్చి మీల్స్ ఆర్డర్ చేసుకొని తిన్నాను
ఆ ఆ
అది తిన్నాను అంతే ఆ రోజ అంతా ఈవినింగ్ కడుపు ఉబ్బరంగా ఉంది మళ్ళ నేను కడుపు కడుపు క్లీన్ చేయడానికి అపోలో ఫార్మర్స్ కి వెళ్ళి బెల్లి క్లీన్ అని బెల్లి క్లీన్
ట్లే ఆ టాబ్లెటు ఆ త్రీ మంత్స్ కి ఒకసారి సిక్స్ మంత్స్ కు ఒకసారి యూస్ చేయాలి కదా అది టాబ్లెటు
అవునా ఏమోలే నేనైతే కడుపులో ఇబ్బగా ఇబ్బందిగా ఉంది క్లీన్ చేసేసుకున్నాను కడుపని వెళ్ళు వేసుకున్నా ఆ మాత్ర కూడా పని చేయలేదు ఆ దాని తర్వాత అది వాడిన సిక్స్ ఎయిట్ అవర్స్ తర్వాత కొట్టింది కడుపులో మొత్తం క్లీన్ అయిపోయింది
అవునా మామూలుగా అయితే యాక్చువల్లీ అది త్రీ మంత్స్ ఒకసారి నీ లేదా సిక్స్ మంత్స్ కి ఒకసారి గాని ఒక టాబ్లెట్ తీసుకోవాల అన్నమాట
ఆ ఆ ఆ మంచిది కడుపు క్లీన్ అవుతాది
హ్మ్ హ్మ్ అవును
దాని అందుకే మన పెద్దోళ్ళు ఏం చెప్పినారంటే అవునా మామూలుగా మనకి ఏం చేస్తామంటే ఆ
వామ్ వాటర్ చిన్ని పుల్సు కూడా ఉంటుంది కదా అది కూడా వీక్లీ వన్స్ గాని టెన్ డేస్ వన్స్ గానీ తీసు కున్నామంటే అది కూడా ఉ మంచిగా ఉంటుంది
హ్మ్ హు ఓకే కే హా
హ్మ్ మీరు యుజ్ చేస్తారా బ్రో
నేను వాము వాము ఈసేస్తాం
హ్మ్ హ్మ్ హ్మ్
అవును ఇంకోటి ఏదన్నారు మీరు వామ్ వాటర్ కాకుండా ఇంకోటి ఏదన్నారు ఏంటది
చెనిగు పుల్స్ అంటారు
చెనిగి పుల్స్ అంటే దేనితో తయారు చేస్తారు అది
అయ్యో అది నాకు తెలిదే ఎట్లా తయారు చేస్తారో
ఆహా
అది కొంచెం పుల్లగా ఉంటుంది అన్నమాట ఈ వామ్ వాటర్ అనేది దాంట్లో కొంచెం చప్పగా ఉంటుంది కొంచం ఘాటుగా ఉంటుంది ఈ రెండు మిక్స్ప్ మిక్స్అప్ అయ్యి తాగినమన్ అంటే అది హాఫ్ ఇది హాఫ్ తీసుకున్నామంటే మా ఉదయం లేచిన వెన్ నె మార్నింగు ఏమ్ ఆ పాలు నీళ్లు ఏం తాక్కుండ మార్నింగ్ లేచిన వెంటనే అనుకోండి
ఓకె ఓకె ఓకె ఆ
ఇది హాఫ్ తీసేసుకున్నామంటె రెండు కలిపి తీసుకున్నామంటె ఈక్వెల్ మోతాదులో మనకీ ఆ స్టమక్ అనేదు కూడ మన్ చిగా ఉంటుంది ఫుడ్ డైజెస్ట్ న్ కూడ బాంటుంది అట్ల మనము టెన్ డేస్ వన్ న్స్ గానీ లేదా వీక్లీ వన్స్ గాని తీసుకున్నా మం టే కూడా మంచి బెన్ఫిట్ ఉంటుంది దాని వల్ల
ఓకే ఓకే అంటే అద్ న్యాచ్రల్ గ కదుపు
ఆ న్యాచురల్ గ ఉమ్ అదే కాకుండా ఆ సొంట్ సొంటి పొడి కూడ అంటారు కద సొంటి పొడి కొంచెం ఉప్పేసుకొని అది కూడ తీసుకున్నామంటే అది కూడ ఇదీ ఇది వన్స్ వీక్లీ వన్స్ అది వీక్లీ వన్స్ అట్ల తీసుకున్నామన్నా కూడా కొంచమూ మీకిట్లాంటి ప్రాబ్లమ్స్ అంటె ఇది ఏంటంటే బయట ఫుడ్ తినె వాళ్ళకి కొంచెం బావుంటుందన్నామాట యూజ్ బాగా అవుతుంది
ఓకె ఓకె ఓకె ఉమ్
గాని బైట్ ఫుడ్ తినె అది మీరు చెప్పారు కద ఇప్పుడు ఫుడ్ కొంచెం రైస్ కొంచెం గట్టిగా ఉ నిన్ది అన్ ది కొంచెం ఎందుకొ నాకు అరుగుదల కాలేదు సొ అవన్నీ వీటి వల్ల ఇ ఇవి తీసుకున్నమంటే కొంచెం మనకీ బావుంటుందన్నామాట
ఉమ్ ఉమ్ ఉమ్మ్ ఒకటే మీరు ఆబ్సెరవ్ చేసారంటే యాక్ ఏకాదశ్ రోజు మన పెద్ద కాలం పెద్దోళ్ళు ఏకాదశి రోజు మన కి అది ఉపాసం ఉంటారన్మాట
అవునుంటారు
నెక్స్ట్ డే ఏం చేస్తారంటె వాళ్ళు మీరన్నట్టూ ఆ అదె నిన్ వేడి నీళ్ళల్లో అదేస్కొని అల్లం వేస్ కొని అల్లము బెల్లము ఏస్కొని నిమ్మకాయ పిండుకొని తాగుతారు
అవును
అంటే ఆ రోజు మోస్ట్లీ వాళ్ళు తినుండ్రు నెక్స్ట్ డే ఆ మ్ అదె అల్లము బెల్లము హాట్ వాటర్ టర్ లో బాగా మరిగించి దాంట్లో నిమ్మకాయ పిండుకొని తాగ్తారు అప్పుడు ఉంటుంది చూడండి ఎంత బావుంటుందో కడుపులో మొత్తం క్లీన్ అయిపోతుంది అన్మాట ఒక్క సారికి
ఆహా అంటే ముందు రోజు ఫుడ్ తీసుకోకుండా మర్సటి రోజ్ తీసుకో కునే వాళ్ళక ఇది
అవును అంటే ఏకాదశి రోజు వాళ్ళు ఏకాదశి పాటిస్తారు కదా ఆ ఉపవాసం ఉంటారు కొంచెం ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కొందరు ఏమీ తీసుకోకుండా ఉంటారు కదా నెక్స్ట్ డే ఏమవుతుందంటే వాళు డైరెక్ట్ గానీ అన్నం తినస్తారు స అనుకోండి వాళ్ళకి అరగదు సో అప్పుడు మరి యలంటే ఫస్ట్ అల్లము బెల్లము బాగా క మరిగించుకొని దాని తర్వాత అందులో నిమ్మకాయ పిండుకు తాగాలి అప్పుడు ఆ నిమ్మకాయ పిండుగుతారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తనాాలన్నమాట అప్పుడు స్టమక్ సెటరేట్ అవుతుంది
ఆ ఆ
ఉమ్
ఇప్పుడు మీకు ఉపవాసాల గురించి దేవుడు భక్తి గురించి బాగా తెలుసు కదా. ఉపవాసం అంటే ఒక్క పూట ఉండదా ఉండేదాన్ని మాత్రమే ఉపవాసం అంటారు కదా ఒక్క పొద్దు అంటే ఒక్క పొద్దు అంటే ఒక్క పూట ఉండే పొద్దుని ఒక్క పొద్దు అని అంటారు కదా కానీ కొంతమంది ఏంటంటే ఫుల్ డే ఉపవాసం ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు
యాక్చువలీ ఉపవాస్ సమూ ఉ ప్ప అంటే దగ్గరగా వాసము అంటే ఉండడం అంటే దేవునికి దగ్గరగా ఉ దాన్ని ఉపవాసము అంటారు ఆ కొందరుంటారు ఆ వాళ్ళు ఈరోజు ఏకాదశి అండి నేనేం తిననండి అని చెప్ ప్పేసి వాళ్ళు ఏమి తినకుంట అట్ట నిద్రపోతారు ఆ రోజంతా
ఉమ్
అది కరెక్ట్ కాదు దేవునికి దగ్గరగా ఉండే పనులు చేయాలని చెప్పేసి అది మనం ఉపవాసం ఉండడం అంటాం సో తినడానికి మనము తినాలి అంటే వండాలి ఆ క వెజ్ టెబుల్స్ కట్ చేయాలి వండాలి ఓకేనా ఆ మల్లి తినాలి అవన్నీ టైం వేస్ట్ అనేసి ఆ పనులన్నీ పెట్టుకోకుంటా ఏకాదశి రోజు అంటే లెవెంత్ డే పదకొండో రోజు వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ పెట్టుకోరు సో వాలేంచేస్ తరంటే ఓన్లీ వీలైతే ఫ్రూట్స్ తెచ్చుకొని అంటే మామూలుగా ఏంటంటే ఉపపాసమే ఉపపావాసం అనేది చాలా రకాలుగా ఉంటుందనమాట కొందరు వాటర్ కూడా తీస్ కోకుంట చేస్ తారు ఉపవాసం అది నిర్జలం అంటాము నిర్ జలము అంట్ టె నీరు కూడా అదే నిర్రంటే లేదు ఆ జలం ఉంటది నీళ్ళు కూడా తాకుంటొచ్చేస
నిర్జలం
నేర్చెలం నిర్జలం చేసిందండి నిర్జలోనా ఆ ఇప్పుడు మనకొస్తా ఉందనమాట దాంట్లోనే ఆ పాండవ నర్చలు ఏకాదశి అని ఒకటి వస్తాంది మనకి నెక్స్ట్ మంత్ లో వస్తాదది
ది
చెప్తాను అప్పుడు ఏ ఉండండి ఏ చూసి చెప్తాను. ఆన్ రెండవ నిర్జల ఏకాదశి అని అంటారన్న మాట
ఉహు అంటే ఆ రోజు మనం ఏం తీసుకు తాకుండా అంటే నీళ్ళ కూడా తాకు
అ నేను చెప్తాను ఆ కరెక్ట్ ఈ జూన్ ట్వంటీ ఫిఫ్త్ త్
ఆహ్
జూన్ ట్వంటి ఫిఫ్త్ వస్తా ఉండేది. పాండుండు అర్జ ఏకదాసి
ఓకే
ఆ రోజు మామూలుగా ఆయన మీకు తెలుసు కదా ఎవరు భీముడు నికి చాలా అబిమ
ఆ ఆ
డిముడికి ఆ లోపల ఒక సపరేట్ ఆ ఆ జఠ్రాగ్ని, జఠ్రాగ్ని అంటం అనమాట. సో ఆయనకి ఆకలికి నిలవలేడు ఆయన టయానికయిన తిని వాళ్ళు ఫుల్గా తిన్నాలి. సో అప్పుడు అందు ఎక్కడ ఫాలో అవుతారు. అవును అవును చాలా మంది ఏకాదశిలు ఫాలో అవుతారు కదా అందరు అందరూ ఫాలో అవుతాంటే ఇతన్ వల్ల కాదనమాట. ఏ ఏకాదశి ఫాలో అవ్వడు అటంటప్పుడు. కృష్ణుని అడుగుతారు కృష్ణ నేను సంవత్సరం పోడుగు ఏకాదశిలు ఫాలో అవ్వలేకపోయినాను నాకు ఏదైనా ఒక ఏకాదశి పేరు చెప్పు ఆ ఏకా దశి రోజు నేను ఉంటాను ఎలాగేనా సరే ఆ రోజు గాని ఉంటే. ఈ సంవత్సరం పోడుగుకు చేసినటువంటి ఏకాదశులతో సమానం అవుతుంద నమాట. దాన్ని పాండవ నిర్జల ఏకాదశి సినడం స ఒక్క రోజు కాని ఫాలో అయ్ ఆహ్ పాండవులు నేర్చలే ఏకాదసి అని అంటాం. సో ఆ రోజు ఎవరైతే కంప్లీట్ గా వాటర్ కూడా వితౌట్ వాటర్, వాటర్ కూడా తీసు కోరో వాళ్ళకి సంవత్సరం పొడుగు ఏకాదశి ఫాలో అయినటువంటి ఫలితం అతం వచ్చేసింది.
ఓకే
అద అనమాట సో దాని వల్ల మనకి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట.
ఉహ్మ్ హు
తం ఇప్పుడు చూస్తాం చూస్తాం